హలో
హలో
బాగున్నారండి
ఆ మేమ్ చాలా బాగున్నామ అండి ఎలా ఉన్నారండి మీరు
ఆ మేము కూడా చాలా బాగున్నామండి ఏం చేస్తున్నారండి భోజనం అయిందా
ఇప్పుడు అలా తినేసి అలా కూర్చున్నా అన్నామాట నేనైతే దోశ తిన్నా అన్నమాట
అవునా మీరే చేసుకున్నారా దోశ అవునా మీకు చేయడం వచ్చా అండీ
ఆ పోచమ్మని అంట లేదండి
ఆ
మరి మీరు ఇప్పుడు ఎక్కువగా సైడ్ ఫుడ్ తింటుంటారా ఎక్కువ హోమ్ ఫుడ్ తింటుంటారా అండి
నేనైతే హోమ్ ఫుడ్ డే తింటా తింటానండి ఎందుకంటే బయట ఫుడ్ అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం కదా నేను ఇంకా తప్పదు అన్న సమయంలో లేకపోతే ఎటైనా ప్రయాణం ప్రయాణాలు చేసిన సమయంలో మాత్రమే బయట ఫుడ్ తింటాను లేకపోతే ఇంట్లోనే సిద్ధం చేసుకున్న ఆ అది మాత్రమే తింటాను ఫుడ్ మీరు
మేము కూడా ఎక్కువగా మా అమ్మ వాళ్ళు చేసినవే తింటు ఉంటామండి మేము అసలు బయట ఎప్పుడో తింటుంట మొత్తం వెళ్ళినప్పుడు మాత్రమే తింటామండి లేకపోతే అసలు ఒకే
ఇంకా మనకి బయట ఫుడ్ అనేది చాలా హానికరం కదా ఇప్పుడు అంతా నూనె అయినా వాడిందే వాడుతున్నారు అలా మనకి చాలా పెద్ద పెద్ద వ్యాధులు వస్తున్నాయి కదా మళ్ళీ వైరల్ గా ఇప్పుడు కాలం కూడా మారింది కదా వర్షాకాలం వచ్చింది ఇంకా ఇప్పుడు దో దోమలు ఈగలు చీమలు ఈ వీటి వల్ల కూడా మనకి చాలా హానికరం ఉంటది కదా
అవునండి ఇప్పుడే అలా ఉంది కాబట్టి అసలు బయట కూడా వాడు తినకూడదండి ఎక్కువ వీలైతే టేస్ట్ కోసం అనేసి బయటికి వెళ్ళేసి బిర్యానీ అంట ఎప్పుడు తింటాం ఇంకా ఇప్పుడు కాకపోతే అనేసి తినేస్తూ ఉంటారండి ఇక పానీపూరి అయితే రోడ్ సైడ్ ఉంటుంది ఆ నూనెలో అక్కడ వెహికల్స్ వెళ్తుంటాయి కార్స్ బస్స్ అన్ని వాటి దుమ్మంతా దాంట్లో పడుతుంది కానీ అలానే కొనుక్కని తింటుంటారు రండి గోబీ ఇవన్నీ పానీపూరి సమోసా ఇవన్నీ హల్ తినకూడదండి ఎప్పుడో ఒకసారి తినాలి మీరు తింటుంటారండి పానీపూరి ఇలా ఆవన్నీ
అవునండి నాకైతే పానీపూరి అంటే ఇష్టమే కాకపోతే ఇంకా బయట చూస్తే అసలు తినాలనిపించది ఎందుకంటే ఆ ఆ నీళ్లు నీళ్లు సరిగా ఉండవు ఇంకా అది చాలా రోడ్ సైడ్ పెట్టుకుని ఉంటారు కాబట్టి వాహనాల నుంచి వచ్చే పొగ దుమ్ము ధూళి కాలుష్యం ఉంటది కాబట్టి తినాలని పించదు ఇంకా సమోసా అయితే అది కూడా ఎప్పుడో ఒకసారి అండి ఇంక అది తి ఆ మన టైం బట్టి ఎటైనా ప్రయాణం చేస్తోకే ఇది త ప్ప వేరేది ఏం లేదు అన్న టైం లో మాత్రం అది తీసుకుంటాను ఇంక బిర్యానీ అయితే ఎప్పుడో ఒకసారి అండి
ఇంటి ఆహారం అయితే శుభ్రమై శుభ్రమైన నూనె తాజా కూరగాయలు మరియు ఇంట్లో తయారు చేసిన మసాలాలు ఉపయోగిస్తాం కాబట్టి దీనివల్ల ఎటువం తి కల్తీలు లేకుండా పోషకాలు లభిస్తాయి
అవునండి ఇంటి ఆహారం ఇంటి ఆహారం చాలా మంచిది ఎందుకంటే మనం అందులో వాడే నూనె మంచిది ఉ ఉప్పు కారం మసాలాలు కూరగాయిలు కూడా మనం ఇంటిలోనే మంచి ప్రకృ తి పరంగా పండించుకుంటా తింటాం కాబట్ టి కూరగాయలు కూడా ఇప్పుడు మనం బయట మార్కెట్ లో కొనుకచ్చుకుంటే వాటి పైన గూడా ఏదైనా కెమికల్స్ వాడుతున్నారు పండ్లు కొనుకచ్చుకుందాం అన్నా గానీ భయమోంది అ ఖరాబ్ అవ్వకుండా వాటి పైన కూడా కెమికల్స్ వాడుతున్నారు ఇలా తినడం వల్లనే కదా మనకి ఇప్పుడు చాలా రకరకాల కొత్త వ్యాధులు అతి చిన్న వయసులోనే వస్తూ ఉన్నాయి నీటి పైన్ ఇవి సరిగా తీస్ కుంటే మనిషికి ఎలాంటి వ్యాధులు కూడా రావు కదా
అవునండి బయట ఆహారం అయితే రుచికి రుచి ఉంటుంది కానీ దాంట్లె క్కువ నిల్వ ఉండేందుకు నూనె ఎక్కువ కెమి కల్స్ సాస్ రంగులు ఎక్కువ వేస్తూ ఉంటారండి ఇంక ఇంటి ద ఇంటి ఆహారం అయితే మనకి ఇష్టమై మనకి ఇష్టానికి తగ్గట్టుగా మనం కావాల్సి సినవన్నీ ఉప్పు కారం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు ఇది కడ కడుపుకు తృప్తిగా ఇస్తుంది ఇది ఇయ్యదు అని మనకి తెలుస్తుంది కాబట్టి మనం బాగా చేస్ పోవచ్చండి ఒకవేళ మన గ్యాస్ స్ట్రబుల్ ఉంటే మసాలాలు తగ్గిచి కానీ బయట ఫుడ్ అలా కాదు గదండి రేష్ రెస్టారెంట్ లలో అయితే ఎక్కువ మసాలాస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు ఆ ఆరోగ్యానికి చాలా చెడ్డది అనమాట అండి అది
అవునండి ఇప్పుడు చాలా మంది బిర్యానీలు తింటారు ఫాస్ట్ ఫుడ్ అని తింటారు ఆ పాస్ట్ ఫుడ్ లో చాలా రకరకాల కెమికల్స్ వాడతారు కలర్ ఫుడ్ అనేది వాడతారం నీ ఇంకది మన ఆరోగ్యానికి ఎంత హానికరమో చెప్పనాల్సిన ఆ అవస్ నమే లేదు దాని పైన కలర్ వేస్తూ ఉంటారు అది చాలా కెమికల్స్ తోటి టి వాడతారు బిర్యానీ పైన కూడా మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ తింటే తప్పులేదు కాకపోతే బయట బిర్యాని లో అది కూడా కలర్ ఫుడ్ అని కదోని ఇదని చాలా రకాల కెమికల్స్ వాడతారు అందుకే మనకి నోటికి రుచి వస్తాది కా ని మన హారోగ్యం అయితే చాలా దిబ్బతింటుంది బిర్యానీ కూడా మనం చాలా తక్కువ మోతాదులోనే ఇంకా ఏదో ఒక్కసారి మాత్రమే తినాలి గానీ అతి లా తినడం కూడా అది మన ఆరోగ్యానికి చాలా హానికరం
అవునా అండి మన మన ఇంట్లో అయితే మనకు ఆకిలి అయినంత గా పండుకుంటాం లేదా చేసుకుంటాం ఎంతో కొత కానీ బయట ఆహారం స్మెల్ కి మనం ఎక్కువ తినేదివ్వడం వల్ల అలా అలవాటు పడి ఎక్కువ అదే కావాలన్పిస్ సుందన్ని చాలా వీలైనంత వరకు మనం ఇంటిలోనే ఆహారం చెయ్యాలండి
అవునండి ఇంగ మనం బయట ఫ్రెండ్స్ తో వెళ్తే వాళ్ళు కొంచెం మంది చెప్పినా కాని వినరు తినకండి అన్నాగాని తింటూ ఉంటారు కాకపోతే కొన్ని సమయం లో తప్పదు అలాంటి టైం లో ఇంకేం చేస్తాని తినక తప్పదు కానీ ఇంకా తినకపోవడమే చాలా మన ఆరోగ్యానికి మంచిది మన ఇంట్లో పండించుకున్న కూరగాయలు పండ్లు పలాాలు తింటే మనకి ఎలాంటి వ్యాధు లు కూడా రాదు అదే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి జ్వరం దగ్ గ్గు జలుబు అని అలాంటివి కూడా రాదు ఇంకా దానికి తగిన చర్యలు తీసుకుంటే అన్ని విధాలుగా మన ఆరోగ్యం చాలా బాగుంటంది
అవునండి ఆ ఎలా అంటే ఇప్పుడు మనుషులు వండడానికి చాలా సమయం పడుతుంది అనేసి ఎక్కు వా ఇక రెస్టారెంట్లు హోటల్స్ లో అయితే వంట చేసే పని లేకుండా ఆర్డర్ చేస్తే నిమిషాలు ఇంటి కి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది అలా బయట ఫుడ్ కి అలవాటు పడిపోయారు అనమాటండి
ఆ అవునవును ఇంకా ఏం చేద్దాం జనాలు చెప్తే వినడం లేదు కదా ఇన్నిసార్లు చెప్పినా గాని ఇంకా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా చాలా చెప్తూ ఉన్నారు కదా బయట ఆహారం తిన కండి మీ ఆరోగ్యం ఇలా పాడవుతుందని కాకపో పోతే ఎవరు వినకుండా అలానే చేస్తున్నారు తప్పులు
అవునండి మన ఇంటి ఆహారం అయితే డబ్బులు కూడా తక్కువే మనము తాజాగా ఉన్న మార్కెట్ కు వెళ్ళి తాజాగ ఉన్న కూరగాయలు ఫ్రూట్స్ లేదా ఆకుకరలు తెచ్చుకొని మనము చాలా సహజంగా మన చేతులర మనం చేసు అదే బయట ఫుడ్ తెచ్చుకున్న కెమికల్స్ వేస్తుంటారు తత అక్కడ అది కాకుండా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ గానీ చార్జీలు కట్ట టాలి చాలా ఎక్కువ కదండి అందుకని మనం పొదుపు కూడా చేయొచ్చు మనం ఇంట్లో చేసుకుంటే మనం ఆరో గ్యం కూడా చాలా బాగుంటుంది
అవునండి ఇంకా బయట ఐస్ క్రీమ్స్ అని ఇంకా స్వీట్స్ అని ఇవి కూడా తింటూ ఉంటాం ఐస్ క్రీమ్స్ లో కూడా అన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు చాలా షుగర్ వేస్తారు షుగర్ కూడా చక్కెర కూడా చాలా హానికరం కదా మన ఆరోగ్యానికి మన ఆరోగ్యం చాలా పా చేస్తుంది మళ్లీ ఇంకా స్వీట్స్ లో కూడా ఇంకా చాలా చెత్త చెత్త కెమి కల్స్ వాడుతూ అదోటి ఇదోటి పోస్తూ ఉంటారు మనకు నోటికి రుచి వస్తుంది కాకపో తే మనం ఆరోగ్యం అయితే చాలా దెబ్బతిం టుంది ఐస్ క్రీమ్స్ కూడా కొనుక్కోకపోవడమే చాలా మంచిది
అవునండి అలానే తిండితో పాటు అలా ఫుడ్ తో పాటు నీ నీళ్ళు కూడా ఎక్కువ తాగాలన్నమాట అండి మనం ఒకవేళ నీరు బయట తాగుతుంటాం అండి ఇలా చాలా క్యామెల్ అనేసి ఇలా చాలా ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ అవన్నీ తాగకూడదండి ఎందుకంటే ఎప్పటి నుంచో దాంట్లో కొన్ని కెమికల్స్ ఏసేసి నిల్వ చేస్తారు కాబట్టి అవి కూడా కెమికల్సే అండి అది మనము దాని వల్ల కూడా చాలా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుందండి అలా అని వాటర్ తాకొకుండా ఉంటే మనకి చాలా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి కిడ్నీలో రాళ్లు పడడం ఇలా కడుపు నొప్పి ఏయడం అలా జరుగుతూ ఉంటుందండి అలానే మన చుట్టుప అక్కల్ కూడా చాలా నీటి గా ఉంచుకోవాలనే బాధ్యత మనదే అండి ఎందుకంటే మనం ఒకవేళ ఎక్కువ నీట్గా పెట్టుకోకపోతే దోమలు ఈగలు అలా వచ్చి మనకు డెంగ్యూ ఫీవర్స్ ఇలా రావడం ఎక్కువ జరుగుతుందండి కా కోల్డ్ అని కాఫ్ అని ఇలా ఎక్కువ వస్తూ ఉం టాయండి
అవునండి ఇంకా మనము ప్రతి ఏది కొనుక్కున్నా బయట చాలా ఆ హానికరమైన ఫుడ్డే ఉంటుంది ఇప్పుడు మనం ప్యాకెట్స్ ఫుడ్స్ తింటాము ఒ అది ఎప్పుడో ప్యాక్ చేస్తారు ఆ ప్యాకెట్ ఫుడ్స్ వల్ల మనకి చాలా హానికరం ఇన్ కా మనం మ్యాగీ అనీ, నూడిల్స్ అనీ, అలాంటి తింటూ ఉంటాం అందులో. ప్యాకెట్ లో నిల్వ చేసిన ఫుడ్ తినడం వల్ల ఆ అసలు కుర్కురేసు ఇన్ ఇంకా చిప్స్ అని ఇవి ఇంకా చాలా అంటే అందులో ఇంక చాలా రకరకాల కెమికల్స్ పోస్తూ ఉంటారు అవి కూడా మనకి చాలా హాని కరం చిన్న పిల్లలక్ కూడా చాలా మంది కొనిస్తూ ఉంటారు కానీ చాలా తప్పు అది కూడా మనం చాలా చెడిపోతూ ఉన్నాం కదా తినేసి
చాలా విషయాల్ తెలుసుకున్నాం అండి మీరైతే నాకు చాలా బాగా తెలియజేసినందుకు ధన్ న్యవాదలు అండి మీరు ఏవేవి తినాలి ఏవేవి తినకూడదు అనేది కూడా చాలా బాగా చెప్పారండి
మీరు కూడా నాకు చాలా తెలియజేశారండి ధన్యవాదాల్
ధన్యవాదాలండి మరీ కలుద్దాం